హలో
చెప్పురా
ఎంచేస్తున్నావ్
ఏముంది కాళీ ఇప్పుడే పడుకున్న అయని టర్రసెక్కిన నువ్వు తిన్న తిన్నా నువ్ తీన్నావా మ్మ్ ఆ
మ్మ్
రోడ్ మీ రోడ్ మీద అవునా
ఆ చెప్పు
ఎగ్జామ్స్ ఎట్ల రాస్తున్నావ్ సెకండ్ ఇయర్
మంచిగా రాసిన నువ్వెట్ల రాసినావ్
మ్మ్ మంచిగానే రాసినవు వెళ్తే అన్నీ వెళ్తా
ఏద స కా బా
మరి ఎక్కడ అంతేనా వెళ్తావా మరె అరె మరి ఇప్పుడు తక్కువ వెళ్తా అయి నెయ్యేనా ఇప్పుడు బీటెక్ డిగ్రీ య
ఏమో బీటెక్ చేద్దామనుకుంటా ఉన్నా ఇగ చూడాలి
మరి నీకు ఏది నచ్చితే అదే చెయ్ ఒక్కలు చెప్పి లు అని దానిమ్మటి పోకనే
ఏమో నేను డిగ్రీ చేద్దమ్ మా మావోలు చెప్పిండు చేద్దామనుకుంటున్నా ఏమంటాడో
అవునా నీక ఏది తెస్తుంది రా ఇంట్లోలో కూర్చొని చెస్త వాళ్ళు వచ్చి చదవారు కదా అక్కడ
మ్మ్ అదేలే అని
మ్మ్ అదే అదే ఆ అవును అవునవును ఇంకా టైం ఉందిగా
ఈ మూడల ఎవనో జురు రాదరా
ఆ చూద్దాం రాపో హైదరాబాదే పోయినాక చూద్దాం
ఆ పోదాం ట్రిప్ వేద్దాం అనుకుంటున్న మరి మయలా అనుకున్నా ఇట్లా అరుణాచలం పాండిచేరి ఇట్లా వేద్దాం అనుకున్నాం త్తా అంటే మ రే యిదా మానిషక మనుషికయది అరవలు వాడదానే అద అద పో
అ ఏం చేత్తాం సామ్బార్లా మనకున్న పనే అది మల్ల కాలేజీ స్టార్ట్ అయితే అదింటే ఇయాలా పొద్దున్నుంచి ఈతో కనుకుంటా అటిటు తిరుగు సరిపోయింది
ఇలబడురు తముేనా భయ ఎ
అదే తమ్ముడోళ్ళు పాయె పొద్ పొదుగాలు వేస్తారే కల్లు పోయినం కళ్ళు తాగి అటునుంచటుగా ఈత కు పోయునం
అన్న నితాన్నాట పోట వెళ్ంత
అందరి ఇంటికాన్నారురు టెన్త్ ఓల్లాకి అప్పుడప్పుడు చిన్నవాడు వాళ్ళు ఎగ్జామ్ రాతారు టెన్త్ ఎగ్జామ్స్గా ఆ రాత్తా రాత్ తను మన గ్యాంగ్ ఇంగ నెంబర్ వన్ రాత్తాంది ఎగ్జామ్ ల
ఎట్లుత మరియి
హైదరాబాద్ హైదరాబాద్ ఎల్లుండి పోదామని రేపు ఒక్కరోజు బర్డే ఉంది గా సెలబ్రేట్ చేసుకొని పోద్దాం అని చూత్తాన్నా రేపు రేపు
ఆ ఎను వలానుకుంటున్నావా
ఆ ఎ రేపొక్కరోజే ఉండిండి ఇయ్యాలన పోతే ఎట్లుంటదని అ రేపొక్కరోజుండి ఎల్లుండి ఏస్కోని పోదాం అని ఉండా
రేపు ఇదే చిన్న మస్త
ఆ అది నీ అదే చెప్తాను చానా రా మరి రేపు
రద పస్తా ఎన రపా డై పో సలిండర్ పోద అ
ఆ ఇంకేంది మరి ఎల్లుండి ఎల్లుండిట్లాగా అందరం పోతాం చాలా మంది ఉన్నాం పొయ్యేటోల్లం
అ
మీవోడొత్తే మంచిగా అందరం కలిసిపోవచ్చు
అదే పోదాం ఇక రేపు ఒకటి ఏద అదే బీటెక్ లో ఫోన్ లేదు ఏం లేదు ఇజ్జత్ పోతాంది
అదే తీసుకోండిగా తీసుకో తీసుకు ఇప్పుడొత్తావా ఇట్లా ఒక రెండు నెల్లు ఏదో డ్యూటీ చేసుకుంటుంటే పైసలొత్తాయి
ఆ నెలకు ఒక పదివేలిప్పీ ఐనా కూడ
అదే అదే కంగిటి లో మారే
ఆ ఇక్కడ ఏతా కకి
ఏరా
వెళ్లితురా
మాకాడ ఇగ అల్లుడి అయితాన్నాయ్ కంకీర్షిన ఇయాళ సాయన్నాళ్ళది
అ
మావాళ్ల సాయనల కంగిదిష్నా మన సాయన్నాళ్ళది
బాగానే ఇతు
ఏయి ఏంచేత్తం ఇగ రమ్మన్నాడు ఇగ పోయి ఇగ తప్పకుండా ఈటెఏం ఈటెఏం వర్షం లేవ్ మొ నిన్న ఒక్కరోజుమో కొద్దిగా చిినకులోచ్చినయే అయిదురాబాద్ ల బిబా త్సంగా పడుతంది వర్షం
అవునా
ఇటు సైడ్ కూడా నీళ్ళ ఏం లేవు కానీ వర్షం కూడా ఏం లేదు అంతగనం ఆ మరి నీళ్లు ఇప్పట్లేనటున్నయ్ ఎట్ లేద్ ఆ
లేదు లేదు కూర్చో ఎెండు పోలే కానీ నీళ్లు ఉన్నాయి దాంట్లో కూడా ఉన్నాయి నీళ్లు ఏ ఏండి పోలేద
రంజితన్న పెళ్ళికి వచ్చినవారా
ఆ ఆ రంజిత్ అన్న పెళ్లిగా రా రంజిత్ అన్నపెల్లికి పెళ్లికి నేను రాలేను అన్నా ఆ రాల రాల రాల రంజిత్ అన్న పెళ్ళికి
వొద్దమనుకున్న మ కానీ ఎవరు
ఆహా ఆయన ఇప్పుడు ఇరవై ఎనిమిది తారీఖు పెళ్లిి ఉన్నది కదా మన ఊర్లో
ఎవరిదీ
పప్పు గానిది ఆ పప్ పు గాని పెళ్లి ఉంది చెప్పాలే వాడు ఆహా చెప్తాడు చెప్తాడు అయితే రేపు గిట్ల ఫోన్ చెత్తడేమో అదే అందరికి ఫోన్లు చేత్తాండు ఒక్కొక్కనికి ఒక్కొక్కనికి చెత్తండు మరి ఆ అ అదే
ఆ ఆ
ఇవన్నీ ఈ ఈ కాక్కి ఇరువుడు అయితాంది. చాలక్కడ పోయేదానికి ఇటు నీళ్లు పెట్టుడు అయితాంది. పొలానికి నీళ్లు కట్టుడు ఆ
అన్నీ చేయాలి కదా
అదే అదే ఓ నీళ్లు కట్టుడు అయితాంది. మడవలు దిప్పుడైతాంది ఇగా కరెంట్ ఒక పూట ఉంటాది, ఒక పూట ఉంటా లేదు కరెంటు. ఇదే పని అయితాంది. ఇగా
ఇంటికి వెళ్ళారాదే రెండు గ్రోళ్లు
ఇగా రమన్నాది మొన్న అనూషక్క రమాన్నాది ఇగా అక్క అక్కోల్దే కాబట్ ఇటు హాస్పిటల్ అనుకుంటా అటు ఇటు తిరుగుతాలని నేను రాలే ఇగా
అద అం
అదే అదే ఒక రోజు ఒక రెండు మూడు రోజులు వచ్చిపోతా అంటు ఉంది. ఒక వారం రోజులు ఉండ వత్తే అటే రావాలి ఒకసారి ఏయా హ
హ
ఇగా రాలే ఇగా ఇప్ ఇప్పుడు వత్తె ఇగా
ఇంత ముంద్
అంటావ్ కదా అంటే మనం ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చూసుకున్నాం. అదే
పోయినసారి ఈ టైంలో ఉన్నావా నువ్వు
ఆ పోయినాసారి ఈ టైమ్ నేను అన్నే ఉన్నా.
ఆ ఆ
మా అమ్మ కు వచ్చింది గా
ఇప్పుడు ఉన్నాడా
అవునా ఏమ్ పని మీదా వచ్చిన్నావ్ మరే
అన్నద్ పండాక్కే
బాబాయ్ బాబాయ్ అయితాడు
బాబాయ్ హ
హ్మ్ బాబాయ్ అయితాడు. నీకు అన్న అయితాడు అనుకుంటా, నీకు అన్న అయితాడు కదా అన్న, మామ అయితాడా మామయ్య నా హమ్
చిన్న పన్నచ్చా
ఆ అర్ధం కలేనా
ఆ ఆ నిన్న ఉగాది గద ఏది మరి నిన్న ఉగాది మరి అనా ఇంట్ల చికెనా ఆ మట్టన్ ఆ
ఆ
చికెన్ ఆ మట్టన్ రా
ఫస్ట్ మటన్ తెచ్చినాం ఇక దేవుడు ఉన్నానే ఇంకా తెలక్కడ మ జ
కోడిని కోసుకోచిరా ఓ గుడ్డిబడేసినట్టునవ్ నిన్న
ఆ నిన్న పండగే
ఆ ఆ
అంత గా
మాది మట్టన్ ఏ చికనే నచంది మటనే ఏది ఏదైనా మాటం కోోసరే
ఆ మటనేగా
ఏమన్న ఏసి రా
నిన్న నిన్న ఏం లేదు ఇలా కొన్నిచ్చికెన్ ఎద్దా అనుకున్నాం నీ కాలుదుూరు కల కరంట
న చెప్పాల నాయి దప్ా అయిపోవా
నైట్ చెప్పినాం కాగానీ పప అన్నలో డాడ్క చెయిప్పినాం కాని పొద్దుగాల ఏమేమి పోలేదు ఆయన వేరేటళ అమ్మిందట
అట్లా పదిగా పొదిగాలు మేము ముందుగాలు వింటే మాకే దొరికేది కానీ నేను కొద్దిగా లెసుడే పొద్దుగాల తొమ్మిది గంటలకు లేసిన
రేషన్ కార్డు చేయాలి మోటర్ వేసి దానికి నీళ్లుు కట్టి వచ్చేసరికి పదయింది అలోపే కదమ్ అదే
అదే అదే మళ్ళా పొదున గుడా కరెంటు పోయిందా మళ్ళ మళ్ళా ఎల్లుండొతుది రేప్లేదు మల్లా ఒకరోజు తప్పించి ఒక రోజు వత్తాంది
అ అది
అదే అదే ఇంక వంతులు పెట్టుకుంటే అసలుకె వంతులమోటారు అది
ఆ ఒక రోజు తప్పిచ్చి ఒక రోజు ఇలా మేము పెట్టినం అంటే మళ్ళ రేపు లేదు ఎల్లుండి వేరేటోళ్లు మళ్ళ ఆవుల ఎల్లుండి ఆవుల నుండి మేము మళ్ళా మూడు రోజులు గ్యాప్ వత్తాంది పాపాడ్ యహ
ఇబ్బంది ఫరంగా మారు
అవునవును ఇగ అప్పుడు వర్ష వర్షాలు వాడుతేనే కొద్దిగా లైన్ అయితయి
వస్తుందేమో రాట్ల కేమో మరి
అదే అసిం వత్తే కొంచం
హ
మంచి గుంటది ఇప్పుడు ఇగ కంకి కాబట్టి కంకి కాబట్టి ఇంగ జొన్నలు అంటే ఇగ ఒడ్లా అంటే కొంచెం టైం పడుతది ఐయూ కంకి వాడు ఇగ వర్షం పడుకుండడు చూసుకోవాలి కొద్దిగా వర్షం పడది పైను ధర్తో ఆడుతది మళ్ళా పంట అంత నాశనం ఐపోతాది అదే కంకి ఇరిసిల్లు ఏమో పట్టిత్తరేమో రెండు మూడు రోలు అయితే
ఉ
ఆ ఆ సరే రా మరి పోద్దిగాలా ఫోన్ చేత్త
ఇదేప్ప బాయ్